ఈ ఎండకి ఇందాకే అలా అన్నం తిని కూర్చు చిందాను మ ఫోన్ చేసి
నేనా ఏం లేదు ఇట్లా పాత ఫోటోలు కనిపిస్తుంటే చూస్తున్నాయి ఇక ఎట్లా స్కూల్ డేస్
ఉహు స్కూల్ డేస్ ఫొటోస్ చూస్తున్నావా అయితే
ఆ అవును
ఎలా ఉన్నాయి మరి అందరం అప్పట్లాగే ఉన్నామా ఏమైనా మారమా మనం
అబ్బో చాలా మార్పులు అప్పుడున్న అమాయకత్వం ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది
నిజమే ఇగ పెద్దగా అయ్యే కొద్ది వాళ్ళ ఆలోచనలు మారిపోతాయి కదా
అదే అదే కానీ అప్పుడైతే భలే ఉన్నాం అందరం రెండు జడలు వేసుకొని రిబ్బన్లు వేసుకొని ఒకే రకమైన బట్టలు భలే ముద్దుగా ఉన్నాం అందరం
భలే ఉండేటివి ఆ రిబ్బన్లు ఆ యూనిఫామ్ బాగుండేటివి ఆ రోజులు
స్కూల్లో చేసిన అల్లరీ అంతా గుర్తొచ్చింది ఒకేసారి ఫోటోలు చూడగానే
ఏవైనా ఉంటే నాకు కూడా షేర్ చెయ్యండి నా దగ్గర అసలు ఒక ఫోటో కూడా లేదు మీ దగ్గర ఎలా ఉన్నాయి ఇవన్నీ
అంటే అప్పట్లో సార్ వాళ్ళు తీపించారు కదా నేను అడిగి తీసుకున్నాను అవే ఉన్నాయి
అవునా అంటే నీకు సార్ వాళ్ళ నెంబర్స్ ఉన్నాయా మీ దగ్గర
లేదు లేదు అప్పుడు వాళ్ళు కెమెరాలో తీసినా వి కడిగిపించారు డబ్బులు ఇస్తే టెన్ రుపీస్ కి ఒక ఫోటో ఇచ్చారు స్కూల్లో
ఆ హా వాటిని ఇప్పుడు నువ్వు ఫోన్లో తీసుకున్నావా
ఆ ఫోన్ లో చూడట్లేదు నేను ఆల్బమ్ లో చుస్తున్నా
ఆహా అవునా అయితే ఆ ఆల్బమ్ లో అయినా సరే నాకు ఒక ఫోటో తీసి పంపించు
ఎందుకు నీ దగ్గర ఫొటోస్ ఎందుకు లవు నువ్వు తీసుకో లేదా స్కూల్ లో ఉన్నప్పుడు
ఆ నేను అప్పుడు తీసుకోలేదు కదా డబ్బులు ఎందుకు లే అన్నట్టుగా తీసుకోలేదు
అవును అక్క జ్ఞాపకాలు ఉంటాయి కదా తీసుకోవాల్సింది
ఇక అప్పుడు అంతగానం ఎక్కడ ఆలోచించండి ఇప్పుడేమో ఉంటాయి పో అన్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడేమో సడన్ గా నువ్వు ఫోన్ చేసావు
ఫొటోస్ ఉన్నాయి సింగిల్ వి కాకుండా అందులో అందరం ఉన్నాం అవి పంపిస్తాను చూడు
అలాగే పంపించు నువ్వు ఇవ నీ సింగిల్ ఫొటోసే తీసుకున్నట్టున్నావు కదా వేరే వాళ్ళు ఎవరి తీసుకోలేదా
సింగిల్ ఫొటోస్ అయితే ఉంది నావే ఇ అందరం కలిసి ఉన్న ఫొటోస్ కూడా ఉన్నాయి కొన్ని
ఆ అయితే అవి కూడా అవి పంపించు వీళ్లైతే నీ సీంగల్ ఫోటో కూడా ఒక్కటి పంపించు దాచుకుంటాను నేను
సరే మరీ నువ్వు మన టెన్త్ క్లాస్మేట్స్ ఒక గ్రూప్ ఉంది కదా అందులో లేవా
ఆ నేను లేను అంటే నాకు నచ్చక నేనే ఎగ్జిట్ అయినా అనుకుంటా లేకపోతే అసలు నన్ను ఎవరు యాడ్ చేయలేదు అనుకుంటా గుర్తులేదు నాకు
అందులో కూడా ఎవరి దగ్గరైనా ఫోటోలు ఉంటే గ్రూప్లో పెడుతున్నారు మిగతా వాళ్ళందరుూ చూసుకుంటారని నేను నిన్ను యాడ్ చేయమంటావా మరి
ఆ ఏమి వద్దు లే ఇక చదువుకునేటప్పుడు ఆ నోటిఫికేషన్స్ వస్తే మళ్ళీ అదొక పెద్ద డిస్టబెన్స్ దానివల్ల టైమ్ అంతా వేస్ట్ వద్దు లే
అంటే నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకొని పెట్టుకోం
ఆ చేసుకోవచ్చు కానీ చేస్తే చెయ్యమని నీ ఇష్టం
అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఫొటోస్ పంపిస్తారు కదా చూసుకోవచ్చు అని అంతే
నువ్వు ఉన్నావా గ్రూపు లో
ఆ ఉన్నాను మొన్న నే నే యాడ్ చేసారు మన వేరే వాళ్ళు ఫ్రెండ్స్ ఇక మెసేజ్ చేసుకుంటారుగానీ నన్న నేను ఏం పట్టించుకోను ఏమైనా ఫోటోలు వస్తే చూస్తాను మనవి
ఆహా ఎలాగో నువ్వు ఉన్నావు కదా ఏమన్నా పెడితే నాకు షేర్ చేయి నేను ఎందుకులే గ్రూప్ లో
మళ్ళీ ఎందుకు అటు ఇటు షేర్ చేయడం అని నీ ఇష్టం నీకు ఉండాలనిపిస్తే ఉండు లేదంటే లేదు.
తందే ఒక్క టూ డేస్ లో యాడ్ చేయమంటే నీకు మెసేజ్ చేస్తాను సర్లే
సరే ఇప్పుడైతే ఫొటోస్ పంపియమంటావ మరి
ఆ ఓన్లీ ఇప్పుడు నువ్వు చూస్తున్నా అన్నావు కదా గ్రూప్ ఫొటోస్ అవి పంపించి నాకు
సరే అంటే ఎవరైనా కాంటాక్ట్లు ఉన్నారా మరి టెన్త్ క్లాస్ వాళ నేను కాకుండా
నువ్వు కాకుండా అంటే ఎవ్వరు లేరు నాకు నువ్వే ఉన్నావ అంతా ఇంకెవరు లేరు
అవునా ఎందుకు మరి ఎవరితో మాట్లాడట్లేదా
ఎవరి అంటే ఎవరికి కూడా నేను ఫోన్ తీసుకునే విషయం తెలియదు. నేను ఎవరికి చెప్పలేదు. అందుకోసమని ఇక నేను ఎవరితో మాట్లాడట్లేదు.
ఉ అంటే ఇట్లా పెళ్ళిళ్ళకైనా పిలుస్తారు కదా ఇంటికి వచ్చి అప్పుడైనా చెప్పలేద
ఆ లేదు నేను చెప్పలే అంటే ఇంకా నాకు తెలిసి ఎవరి పెళ్ళిళ్ళు అయినట్టు లేవు మా ఇంటికి చ్చ అయితే ఎవరు పిలవలేరు కదా మీ ఇంటికి వచ్చారా ఎవరైనా
ఆ కొంతమంది ఒకరు ఇద్దరు ముగ్గురు వచ్చారు. మరి మేబీ నువ్వు కాంటాక్ట్లో లేవని, నీకు ఇన్విటేషన్ ఇవ్వలేద అనుకుంటా.
ఆ మేము ఆవచ్చు కాని ఏమో తెలియదు నాక్ నాకైతే వచ్చలే మరి
జరిగినయి మన క్లాస్మేట్స్ లో ఒక ఇద్దరు ముగ్గురు గర్ల్స్ ఒక అబ్బాయి కూడా జరిగింది అనుకుంటా.
అవునా నాకు అసలు ఏది తెలిదు. అంటే ఇగ నేను ఎవరితో టచ్ లో లేను కాబట్టి ఎవరు చెప్పలే నాకు.
ఉ ఇప్పుడు గ్రూప్ లో యాడ్ చేస్తే ఇంకా అందరు కొత్తగా అడుగు తరిగి అమ్మా ఎవరు మన క్లాసెనా అసలు అడుగుతారేమో
ఇక్కడ కొత్త నెంబర్ ఉంటే ఎవరైనా అడుగుతారు కదా ఎవరు ఎవరు అని కానీ ఫోటో చూస్తే గుర్తుపడతారేమ
కాని అప్పటికి ఇప్పుడుకి చాలా మారిపోయాం కదా
నిజమే చాన మారిపోయాం అసలు
అయినా ఇప్పుడు ఎందుకులే గ్రూప్ లో తర్వాత యాడ్ చేస్తాను. ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నట్టున్నావు అదా.
ఉ నువ్వు కూడా చదువుకుంటున్నావు కదా నువ్ అదేదో అన్నావు కదా ఏంటది
ఏంటి
ఆ నోటిఫికేషన్స్ ఏద చేసుకున్నా ఏదో అన్నా
పేషన్స్ గ్రూప్ నోటిఫికేన్ స్తాను సో నాకు చదువుకునే టైం లో అట్లా మెసేజెస్ ఏం రావు
ఆహా అది మంచిది లేండి లేదంటే చదువుకునేటప్పుడు ఇప్పుడు అదొక పెద్ద డిస్టర్బెన్స్ ఏదో మెసేజ్ వచ్చింది. అని ఆత్రత ఉంటది. మనకి చూడాలి చూడాలి అని.
ఉ అందుకే నేను మాక్సిమం ఫోన్ సైలెంట్ లో పెట్టుకుంటా. చదువుకునేటప్పుడు కేవలం తినేటప్పుడు చూస్తాను. అది కూడా ఏమైనా ఫోటోలు పంపిస్తే చూస్తాను అంతే.
అది మంచిదేలే అప్పుడైతే చాలా టైం మిగులుతుంది. మనకి లేదంటే ఆ టైం అంతా వేస్ట్ అవుతుంది. ఫోన్ లో
ఇక మనం ఎలాగ ఎవరితో మాట్లాడమని స్కూ లో ఉన్నప్పటి ను అందరికి తెలుసు కాబట్టి ఎవరు కూడా మెసేజెస్ ఏం చెయ్యరు పర్సనల్ గా
నిజమే అసలు ఎవరితో మాట్లాడే వాళ్ళం కాదు గా మన పని ఏంటో మనం చూసుకునే వాళ్ళం
అదేగదా నువ్వు నేను ఒకటే బెంచ్ లో కూర్చునే వాళ్ళం మన పని చేసుకునే వాళ్ళం చదువుకొని వెళ్ళిపోయేవాళ్ళు
అప్పుడప్పుడు అనేవాళ్ళు మీరు అసలు ఎవరితో మాట్లాడతా మీ ఇద్దరే ఉంటారు. ఇక మీరే లోకమా అంటూ అనేవాళ్ళు కదా అందరు.
అంతేలేకని మనం అ ఏం పట్టించుకోకుండా చదువుకున్నాం కాబట్టి ఈరోజు కొంచెం మంచి పొజిషన్లో ఉన్నాం
నిజం ఇంకా కష్టపడి చదివితే ఇంకా మంచి పొజిషన్కి రావచ్చు మని
మ్మ్ ఇక జాబ్ ఎలాగ ఇద్దరం ట్రై చేస్తున్నాం కాబట్టి ఈసారి వస్తుంది అనుకుంటా
మ్మ్ రావాలి కచ్చితంగా ఇంకా మరి ఇంకా వేరే ఫ్రెండ్స్ ఎవరైనా టస్లో ఉన్నారా నీకు టెన్త్ వాళ్ళు కాకుండా ఇంటర్మీడియట్ వాళ్ళు
ఆ ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్ కానీ ఇ తెలుసు కదా మనం ఎవరితోనెక్కువ మాట్లాడం
మ్మ్ అంటే ఇంటర్లో కూడా నువ్వు అలాగే ఉన్నావా ఎవరితో మాత్
ఇక ఎక్కడ మా చిన్నప్పు తప్ప నుండి అలవాటు అయింది అలవాటు అవుతుది ఎక్కడైనా అంతే ఉండేదాన్ని
మ్మ్ మ్మ్ మ్మ్
చెప్పాలి మరి నువ్వు ఎందుకు ఎవరితో మాట్లాడట్లేదు
ఇంకేం లేదు
మ్మ్ హ్మ్ మరి ఇంకా ఏమైనా డైరీ రాసుకున్నావా నువ్వు రోజు
ఆ లేదు డైరీ ఏం రాయట్లేదు నేను
అవునా నీకు అలవట్లేదా రాయడం
అంటే ఈ మధ్య అయితే ఏం రాయలేదు కానీ అలవాటు చేసుకోవాలని అయితే ఉంది అ
అర్ధం కాలేదు
అంటే రాయడం అలవట్లేదు కానీ స్టార్ట్ చేయాలి చూస్తున్న
ఉ అంటే అది మంచి అలవాటు అని పిస్తదా లేకపోతే అవసరం లేని అలవాట అనిపిస్
అప్పుడప్పుడు మంచిది అనిపిస్తది అప్పుడప్పుడు ఎందుకు లేవి ఇలా రాసుకోవడం అన్నట్టుగా కూడా అనిపిస్తు
నాకైయితే ఎందుకులే అని అన్ అనిపిస్తది మన విషయాలు మనకి ఎలాగో గుర్తుంటాయి దాన్ని ఇంకా రాయడం ఎందుకు చెప్పు
అదే నాకు కూడా అప్పుడప్పుడు అలాగే అనిపిస్తుంది మన లైఫ్ లో ఏం జరిగినాయో మనకు గుర్తుండకపోతే ఎందుకు
అయినా ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ విని రాయడానినకే చేతులు నొప్పి పెడుతున్నాయి మళ్ళీ డైరీ ఏం రాస్తాను చెప్పు
నిజమే ఈ కరెంట్ ఎ ఎఫైర్స్ షాట్ నోట్స్ అంట రాసుకోడానికి
ఊహు రాసుకుంటా నోడ్స్ షార్ట్ నోట్స్ అయితే నువ్వు గూడ
అంటే రాద్దాం అని అనుకుంటున్నా కాని దాన్ని ఎలా రాయలా అర్దం అవ్వట్లేదు నువ్వు రాసుకుంటున్నావ
ఆ నేను రాసుకుంటున్నా నా నార్మల్ గా ఇప్పుడు చదువుతాం కదా ఏదైనా మర్చిపోతున్నాం మళ్ళీ మళ్ళీ అంటే అది రాసి పెట్టుకోవాలి
ఓహో అంటే పర్టికులర్ గా ఇదే టాపిక్ అన్నట్టుగా రాసుకొని పెట్టుకుంటున్నావ డేట్స్ అలాంటివి ఏమన్నా
ఆ అంటే మొత్తం ఓవరాల్ టాపిక్స్ అన్ని కవర్ అయితాయి ఒసారి చూస్తే ఇక సబ్జెక్ట్ మొత్తం కవర్ అయితాది అని అనిపించేలాగా ఉండాలి షార్ట్ నోట్స్ అంటే
ఒకసారి నాకు మీ షార్ట్ నోట్స్ ఇస్తావా చు ఇత్తాను అంటే నాకుడ ఒక ఐడియా వస్తుంది కదా ఎలా రాయాలి ఏంటి అనేది
ఆ ఇస్తాను కానీ షార్ట్ నోట్స్ ఎవరిది వాళ్లు రాసుకుంటేనే మంచిగా అర్దం అయితుందని నాకు అనిపిస్తది
అంటే నేను జస్ట్ ఒక చూస్తాను ఎలా రాసావు అనేది దాంతో నాకు ఐడియా ఉంటది కదా ఓకే ఇది ఇలా రాయాలి అన్న
ఉ సరే ఉదాహరణ కోసం అయితే ఒక పేస్ తీసి పంపిస్తాను అది చూసి నువ్వు కూడా ప్రిపేర్ చేసుకో
ఊ అలాగే అయితే నాకు నా నంబరు ఉంది గదా వాట్సాప్ ఒక పేజీ
ఉ సరే నువ్వు మెసేజ్ చెయ్యి మరి నేను మర్చిపోతాను నువ్వు మళ్ళ ఒకసారి గుర్తు చేయ్ సరేనా
ఆ అలాగే చేస్తాను ఈవినింగ్ చేస్తాను లే ఇప్పుడు పంపించు ఉంటన్ మరి ఉ